చెప్పండి
ఉమ్ బాగున్నారా
ఆ బాగున్నామ అండి మీరు బాగున్నారా
ఉమ్ బావున్నాను తిన్నార ఏం చేస్తున్నారు
మధ్యాహ్నం తిన్నా అండి ఏం లేదు కాలిగానే ఉన్నా మీరేం చేస్తున్నారండి
నేను కూడా ఖాళీగానే ఉన్నా ఇంకాసేపుయితే చదువుకోవాలి
ఆ నా తిన్నారా అండి మరి
ఆ తిన్నాను మధ్యాహ్నమే తిన్న
అవునా ఏంటి స్పెషల్ అండి మరి
లిగే ఏం ఉంటుది హాస్టల్లో చిక్కడుగాయ టమాటో ఉండాలి వెల్కనన్న నచ్చదు అయినా జనం ముంచుతారు ఊ
ఇంకా అండి మరి
చెప్పాలి మీరే ఇంకా ఏం చేస్తున్నారు రోటీన్ లైఫ్ అదే చదువుకుంటున్నారా
ఉగాది వస్తుంది కదా అండి షాపింగ్ చేసారా మరి
ఉగాదికి మనం ఏం షాప్ షాపింగ్ ఏం జేయం లే డి ఎందుకంటే ఉగాది జస్ట్ ఆ ఇల్ళాలి ఊరుకి వెళ్ళాలి
మ్ ఎన్ని రోజులండి హాలిడేస్ మరియు ఉగాదికి
ఒక్క రోజు ఇస్తారు ఒకటే రోజు కదా పండగ
అవునండి
మ్ ఒకటే రోజ ఇస్తారు, మనకి ఎక్కువ అంతెందుకు ఆ బతుకమ్మకే మాకు అసలు బతుకమ్మక కూడా లీవ్ ఇయలేదు, అప్పుడు జాబ్ చేసేటప్పుడు అది బలవన్ పం కా బతకమ్మకి లీవ్ పెట్టేసుకొని వెళ్ళి
మ్ అంటే ఇప్పుడు మీరు లీవ్ పెడితే శాలరీ కట్ చేస్తారా అండి ఫెస్టివల్స్కి
అంటే టూ క్యాజువల్ లీవ్స్ ఉంటాయి, మంత్లీ టూ క్యాజువల్ లీవ్స్ ఉంటాయి, ఆ టూ క్యాజువల్ లీవ్ పోతే పెయిడ్ లీవ్ పడతారు.
మ్ ఒకవేళ ఈ మంత్ లో మనం టూ లీవ్స్ తీసుకోలేదంటే నెక్ నెక్స్ట్ మంత్ లో యూస్ చేసుకోవచ్చా అండి
లేదు లేదు అట్ల ఇ ఉడా ఇవ్వద్దు అవద్దు
అవునండి
మ్ అసలు పకం మీరు జరుపుకున్నారా బతుకమ్మ
ఆ జరుపుకున్నామండి మ మంచిగాని పిస్తది నైన్ డేస్
అదే డ్రెస్ కొనుకున్నార
హాఫ్ సారి అండి కుట్టించుకున్నాను మీరు తీసుకున్నార మరి బతుకమ్మకి
హ్మ్ బాగ ఎంజాయ్ జేస్నట్టు ఉన్నారు కదా
హ్మ్ చేసినామండి నైన్ డేస్ బతుకమ్మ ఆడడం డైలీ లెవెన్ ట్వెల్వ్ అక్కనేవ్వడం
ఉహు అంటే రోజూ ఆడతారా నైన్ డేస్
ఆ నైన్ డేస్ డైలీ ఆడతామండి
ఉహు మీ ఊర్లో బానే సెలబ్రెట్ జెస్తార అయితే
అవునండి అందరూ కాలనీ వాళ్ళందరూ అందరు కలిసి నైన్ డేస్ ఆడుకుంటా మీర్ ఇక్కడ ఆ ఆడుకోరా అండి అలా మీ ఊర్లో
మా దగ్గర ఫస్ట్ ఒక ఫైవ్ డేస్ అట్లా ఆడతారు మధ్యలో ఒక త్రీ డేస్ గ్యాప్ ఇస్తారు ఆ తర్వాతకి మళ్ళీ ఆడతారు లాస్ట్ డే అంటే కొంచెం పనులు ఎక్కువ అయి ఇక పనులలో బిజీ అయిపోతారు
అవునండి మరి షాపింగ్ చేస్త నర బతుకమ్మకి ఏం తీసుకున్నారంండి మరి
ఆ సర తీసుకుందా
ఉమ్ హు
అదే సర ఉంది అప్పుడే బాగా అనిపించింది నా స్కూల్ ఫ్రెండ్స్ కూడా కలవడం జరిగింది వాళ్ళతో కూడా ఎంజాయ్ చేస్తున్నాా
టైం స్పెండ్ చేసినన్నారు వాళ్ళతో మంచి
ఆ ఉమ్ అవును చాలా రోజులకి ఒక ఫ్రెండ్స్ ని కలుస్తారు బాగుంటది కదా
అవునండి గట్టు బేదర్ చేసినారా అడి మరి ఫ్రెండ్స్తో
ఇప్పటి వరక గెట్ టుగెదర్ అంటూ ఏం లేదు ఎందుకంటే అందరు ఎవరి బిజిలలో వాళ్ళు స్టడీ అని కొందరు బీటెక్ వెల్లి పోయారు కొందరు జాబ్స్ కొందరు బి ఫామ్ ఇలా చేస్తునే ఉన్నా
స్కూల్ ఫ్రెండ్స్ ఇంటర్ ఫ్రెండ్స్ ఎవరు లేరా అండి మరి
మా ఇంటర్ ఫ్రెండ్స్ అని అంటే కొందరు లాంగ్ టర్మ్ లో ఉన్నారు కొందరు డిగ్రీ చేశారు వాళ్ళ కూడా టచ్ ఇనే ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఇంకా ఎంఎస్సి పీజి కూడా చేస్తున్నారు
ఉమ్
హ్మ్ మ ఇంట్ ఇర్ బ్యాట్స్ అంటాయి మాకులు ఉండదు హ వన్ ట్వంటీ మెంబర్స్ వెళ్తారు
అల్లరి అల్లరి న్నట్
హ్మ్ చాలా చేస్తారు ఎంత అల్లరి చేస్తామో అంత చదువుకునేవారుు
ఉ చాలా మెమరీస్ క్రియేట్ చేసుకున్నాడు న్నారండి మరి ఇంటర్లో
చాలా కానీ ఇంటర్ అంటే భయం ఉంటది ఎందుకని అంటే అసలు ఇంటర్ వావ్వము ఒక అది మాకు పెద్ద జాలు అలా ఉండది
అంటే హాస్టలా అండి
హ్మ్ అవును
అవునండి నండి నింటేసే మా ఉరిలోనే
ఏ ఇంటర్ స్టడీ అంటావా మొత్తం బట్టి సిస్టమ్ ఉంటాది
అవునండి కాని మాక్ జూవాలజీ ఒక మేడం చెప్తుండే అండి తను చానా బాగ్ చెప్తుండే అట్లా డయాగ్రామ్ గీస్తుండే హార్ట్ ది చూడకుండా మస్తు గీస్తున్నె అండి
ఉమ్ అవును ఇంటరు కూడా బానే ఉండే స్టడీలో
ఉమ్ అ జ జరుపుకున్నామండి అప్పాలు అవన్నీ చేసుకున్నాం మీర్ జేసుకున్నారా మరి
అవే పిండి వంటల మేమ్ గూడా చేసుకున్నామ్
ఉమ్ అవునా ఏ ఏం చేసుకున్నారండి మరి
ఇ పిండి వంటలు సకినాలు ముర్కులు ఆ అరిసప్పాలు అనేసి ప్రతి ఒక్కటి చేసింది మామ్మ
టమండి మరి పిండి వంటల్లో అంటే అరిషాలు అరిషల్ తిన్న ట్టున్నారు మంచిగ
చాలా ఇ తినడమే కాకుండా ఇక్కడ హాస్టల్ ఫీ కూడా తీస్
నా ఎంజాయ్ జే మరి మంచిగా సంక్రాంతి హాలిడే
ఉమ్ బానే చేస్నామ్ ఉమ్ అ ఇ కోడిపంద్యాల వలండి మనస్ సైడ్ ఉండది గద తెలంగాణలో అది
ఉమ్
ఆంధ్ర వాళ్ళకీ బాగా జరుగుతుంది ఇక్కడ మన తెలవ తెలంగాణలో ఫేమస్సు బతుకమ్మ వాళ్ళకి సంక్రాంతి ఉమ్
ఆ భోగి మంటలు అవన్నీ జేసుకున్నారా అండి మరి
ఉమ్ అవును చేసుకున్నాం మళ్ళీ ముగ్గులేయడము మార్నింగ్ లేసి
ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే ప్రతి
చాలా బాగా ముగ్గులేయడమంటే చాలా ఇష్టము స పోద్దున్నే లేసేసి టది
ఎలాంటి వేస్తున్నాయండి మరి చుక్కల ముగ్గులు వేసార
ఏ డిజన్స్ స్టాపే వేసేదాన్ని నార్మల్ గా అంటే నాకు నచ్చదు అలా లేసి
కాలేజ్ లో ఎప్పుడైనా ముగ్గుల పోటీ వేస్ నారాయండి మరి
ఉమ్ వేసాం ఒకసారి
మీరొక్కరే ఏసినారా గ్యాంగ్ గ్యాంగ్
గ్యాంగ్ గ్యాంగ్స్ లో వేస్తాం త్రియ
ఎప్ ప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి త పోదు
అవునండి
మ్ అందరితో కలవాలి తర్వాత కలిసి చేస్తాం
హ్మ్
ఇగ కాలేజ్ లైఫ్ లో ఇలా ముగ్గులు వేయడం అదొక మంచి మెమోరీ
అవునండి దసరాకి వెళ్ళారా అండి మరి ఇంటికి
ఉమ్ దసరాకి అనంటే ఒకటే రోజు వెళ్ళాను బతుకమ్మకి మాత్రమే ఎళ్ళా దసరాకి ఇక్కడ ఉన్న
అవునా అండి అక్కడనే సెలబ్రేట్ చేసుకున్నారా అండి మరి దస్
హాస్టల్లో మంచిగా తిని పడుకున్
అవునా అండి ఎటు బైటికెళ్ళాళి
గ లేదు వెళ్ళ లేదు ఆ అప్పుడు వెళ్ళాము అనుకుంటే మమ్మీ ఉండి వద్దు ఇక నువ్వు ఒక్క రోజుకు వచ్చే మళ్ళీ ఒక రోజు అనే వస్తావు మళ్ళ మార్నింగ్ వెళ్ళిపోతావు ఎందుకు టైమ్ వేస్ట్ అద్ ది అంతా అనేసి అంది సో ఎల్లకుండ
ఆ
మళ్లీ దసరాకి పోయి కూడా అంత పెద్దగా ఏమ అన్పియ్యదు
ఉమ్ అది అబ్బాయిలు చేసుకుంటారు కదండి ఎక్కువ శాతం.
అందుకేన బతుకమ్మకి ఎలేసివచ్చిన. కోమ్మకూడా ఒకటే రోజు పోయిన అందుకే. అరే నువ్వు వద్దు అటు ఇటు తిరగడం వద్దు స్ట్రెయిన్ అయిపోతావు. ఎందుకు అవసరం లేదు అని మమ్మీ అంది. అక్కడే ఉండి రెస్ట్ తీసుకోంది. సో ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకున్నా.
ఉమ్
ఉమ్.
ఇప్పుడు ఎన్ ఎన్ని రోజు ఎన్ని డేస్ వెళ్తారండి. మరి ఉగాదికి.
ఉగాదికి టుడేస్ వెళ్తా.
ఉహూ
ఉమ్ ఉమ్ టూ డేస్ వెళ్లి మళ్ళీ ఇప్పుడు కూడా. అదేం లేదు ఉగాది ఒక్క రోజు వస్ దాని ముందు రోజు వెళ్తే మళ్ళ ఉగది ఒక రోజు నెక్స్ట్ డే ఉండి మళ్ళీ వస్తాము. వచ్చి అరుణాచలం వెళ్దాము అని అనుకుంటున్నాం.
అబ్బా నా డ్రీమ్ ప్లేస్ అండి అరుణాచలం.
వో
చానా సార్లు అను. కున్న. వెళ్ళలేకపోతున్నాను నేను.
ఉమ్ వెళ్ళండి పర్లేదు. నేను నా ఫ్రెండ్ వెళ్తున్నాను. సో ఈ సారీ కొంచెం చాలా గట్టిగా అనుకున్నా. నా బిఫోర్ ఎగ్జామ్ కి వెళ్ళాలి. అనేసి అనుకున్నాం. సో వెళ్ళాలి.
ఉమ్ అవును అండి వెళ్ళాలి. కాలేజ్ లైఫ్ అయిపోయేలోపు ఒక్కొక్కసారైనా.
ఉమ్ అదే. ఈ
మేం.
ఏమో చాలా రోజులకి అసలు వెళ్ళాలి వెళ్ళాలి అని అనుకుంటే ఇప్పటికి ఫ్రీ అయి వెళ్తున్నాం. మా ఫ్రెండ్ కి లీవ్స్ వచ్చినాయి అంటే ఇప్పుడు రంజాన్ వచ్చింది. కదా సో అట్లా హాలిడేస్ వచ్చినాయి.
హాలిడేస్ చూసుకోని వెళ్తాము.
ఉమ్ అవును. ఇగ మల్లి అదే టైమ్కి ఫ్రైడేస్. ఫ్రైడే సాటర్డే నాకు కూడా. ఆహ్ హాలిడే. సటర్డే, సండే.
అదేం లేదు కోడింగ్ డిస్టర్బ్ అవ్వకుండా అయితే.
ఉమ్ అవును. సరే అండి మరి ఉంటున్నా మళ్ళీ చేస్తా.
ఆహ్ సరే.
హలో.